నమస్కారమండ్ టి
నమస్కారమండి మీగ్గూడా
ఏం చేస్తున్నరండి నేను బాగున్నానండి అద్భుత్ త్తంగున్నం మీరెలా ఉన్నరండి
ఈ మధ్యన ఫోన్ జెయడం లేదు నాతో మాట్లాడడం లేదు బిజీగా ఉన్నారా మీరు
కొంచెము వేరే పనులున్నాయండి హలో అయితే ఇది మె మీరు మేడారం జాతర వెళ్ళారా అండి
ఆ వెళ్ళామండి
ఎలా ఎలాలో చెప్తారా కొంచెము ఇంకక్కడ అక్కడ ఎలా ఉన్ టది ఏంటిది కొంచం చెప్పగలుగుతారా నాక్
చెప్తానండి మా మా పెద్ద అబ్బాయి గురించి మొక్కామండి మేడారమస్ తమని సమ్మక్క సారలమ్మ తల్లులకు
ఆ
టెన్త్ పాస్ అయితే ఇట్లా వస్తానని మొక్కుకున్నా మంచిగా అనుకున్న ర్యాంక్ వస్తే. మళ్ళా దేనిలోనైనా ఎగ్జామ్లు రాసిన అందులో మా నమ్మకం అండి అట్లా మొక్కుకోవడము. మాలు నేర వడితే మేముస్త. ఇస్తానని మొక్కున్నాం మళ్ళీ తులాభారం కూడా తుకించిన ఇద్దరు అబ్బాయిలకు.
మొ మొకులు తీర్థ వస్తావండి
ఆ మనం అనుకున్న మొక్కులు తీర్చాయంండి అది సమ్మక్క తల్లి అంటే మనం ఏది అనుకుంటే అది నెరవేరుతుది మనం మనకు అయిన తర్వాతనే మనం మొక్కు చెల్లించబడుతుది.
ఆహా చాలా శక్తి చాలా శక్తిగా శక్తి. వల్ల దేవులా అండి
ఆ శక్తివంతమైన అమ్మవార్లండి ఏదున్నా మనకు ఎలాంటి నొప్పి కడుపు నొప్పి కాళ్ల నొప్పులు ఎలాంటి అయినా కూడా నయం అయితాయిండి ఆమెను నమ్ముకుంటే. నమ్ముకోవాలి మనం ప ంట దా అ
అది ఎక్కడ ఉదండి ఎలా వెళ్ళాలి మీరు.
అంటే మేము మా అబ్బాయికి సమ్మ. క్క మొక్కిన తర్వాత మేము తు బంగారం జోకించుకున్నామండి ఒక. ఆ వాడలో ఒక ఇరవై మందిని పది మందిని చుట్టాలను మళ్ళా బంధువులను పిలుసుకొని వాడలోలను ముత్తైదులను పిలుచ కొని పాసుపు కుంకుమలు వాళ్ళకు పెట్టి. బ్యాండుూ బాజా బాజాంత్రీలతో మార్కెట్కి వెళ్ళి అక్కడ బెల్లం ఎక్కువ బంగారం అంటే పిల్లలకు కొత్త బట్టలు ధరించి ఆ బెల్లాన్ని బంగారంగా. విస్తాం అమ్మవార్లకు
అమ్మవార్లకు చాలా ఇష్టం అండి అమ్మవార్లకు.
ఆ బెల్లం అంటే నిల్వెత్తు బంగారం అంటే ఆళ్ళకు ఏం పెట్టినా పెట్టకునా మొక్కులు బంగారం పెడితే ఆమాకు చాలా సంబరం సంతోషము. పసుపు కొమ్ములు బెల్లం ఎత్తు బంగారాలు తుల తూగడం అంటే చాలా అమ్మవళ్కి ఇష్టం మన తోటి బంగారం అంటే మనం కొనలేము మనం చూడలేము మన దగ్గర లేదు కాబట్టి ఇదే బంగారంగా భావిస్తామండి
ఉ మనకు దిని కి మన ఇది ఊరూ ఊరేగింపుగా వెళ్తారా అండి
ఏంటదండి
ఊరేగింపుగా వెళ్తారా ఇంటికానుంచి వెళ్ళి అంటే ఆ బంగారం
ఆ డప్పు తోటి మంగళహారుల తోటి అమ్ ఇట్లా ముత్తాయిదులను పిలిసి అమ్మ లెక్క పసు కుంకుమలాగ భావించి అమ్మవారి లేక్క భావించి పది మంది నేనున్న ఏవ నానా మన చుట్టాలు వెతాకడ
ఇ
మార్కెట్కి వెళ్ళి అబ్బాయి స రాజులో జోకిచ్చుకుంటాం ఇటు పక్కన బంగారు అటు పక్కన అబ్బాయిని పెట్టీ
అంటే రెండు అంటే రెండు కూడా మనకు సరి సమానంగా ఉండాల అండి కొంచెం ఎక్కువైనా పర్లేదా అలా ఏముండదా
ఎక్కువనే జోకించుకుంటాం ఎంత అంటే ఒక అర్ధ కిలో పావు కిలో ఎక్కువనే ఉండాలి అమ్మవార్లకు ఆ తల్లి కూడా మహిమల తోటి మనం ఉన్న వజన్ కన్నా ఒక కొంచెం ఎక్కువనే జోకిచ్చుకుంటుంది కిలో రెండు కిలోలు మహిమ అమేది అమ్మవారు
ఆ ఇప్పుడు ఇది ఎక్కడ ఎక్కడా కానీ మన మా మార్కెట్ లోనే అంటే వే వ్యాపారాల దుకాణ వాళ్ళ దగ్గరనే ఉంటుంది ఇది
ఆ వ్యాపారంతోకన బెల్లము కొబ్బరికాయలు అమ్ముతారు కదా బజార్లల్ పెద్దగా షాపులు ఉంటాయి కదా
ఇప్పుడు కొబ్బరికాయలు కూడా అక్కడనే కొడత త అండిలేపోతే ఇండికిచ్చా కొడతారు కొబ్బ
కొబ్బరికాయలు తరాజకాడ కొటుతామండి మొట్ట పెట్టి కొబ్బరికాయలు కొ పెట్టిన తరువాత ఆ అబ్బాయిని ఒక సైడ్ బంగారం పుట్టాలు వాళ్ళు ఒక సైడ్ పెడతారండి దండలు అలంకరిస్తాం పువ్వులు కొట్లు అన్నిీ వేడ పెట్టుకొని
ఇ
తులం బంగారం జోకించుకున్నాక పక్కన పెట్టి మళ్ళా చిన్న అబ్బాయిని కూడా అదే జాగాలో కూర్చుండ పెట్టి త రాజులనే మళ్ళ చిన్నబ్బాయికి జోకిన తర్వాత ఏ దండం పెట్టుకొని వాటికి బొట్లు పెట్టి గుుట్టాల ర అండి బేలలు బుట్టాలు గుడా అంటారు బంగారాన్ని బేలలంటా అలా కూడా అంటారు రెండు సా రెండు తీర్లా మాట్లాడుకుంటారు బేలలంటారు బంగారం అంటారు సమక్క బుట్టాలు కూడా అని అంటారు బంగారు
ఎంత ఎంత అది ఒక్కొక్కటి ఎంత ఎంత కిలో ఉంటదండి
ఒక్కొక్కటి పది ఐదు కిలో ఉంటది అర్ధ కిలో ఉంటది చిన్న బుట్టాల అయితే పావు కిలోండి స్టార్ట్ అయితాయి
ఆహా అంటే ఒక ఐదు కిలోలు పది కిలోలు అలా దొరుకుతాదా అండి ఒక్కొక్కటి
ఆ పది కిలోల దాకా కూడా ఉంటుందండి అలాంటి ఐదారు బుట్టాలు చూకుతా అంటే మా వేటుని బట్టి చూపుతారండి
వేటుని బట్టి జోకి మనం ఒకవైపు ఒకవైపు వ్యక్తి ఉంటారు ఒకవైపు అమ్మవారికి సమర్పించే బంగారం ఉంటది
అవునండి అలానే ఉంటాది
అది మళ్ళా తీసుకొని ఇంటికి వస్తారా ఏం చేస్తారండి మ్మల్ల ఇంటికి వచ్చాక
మరి మళ్ళీ ఐదుగురం చుట్ట బట్టలు పెట్టుకొని ఐదుగురం ఎత్తులు ఎత్తుకోవాలి మన ఇంటి వాళ్ళము
ఆహా
ఎత్తుకొని బాగా దూరం ఉంటేనే ఆటోలకు వస్తాము మేము లేకపోతేనా రావాలి లేెక్క ప్రకా కరంగానే బాగా దూరము నడవలేక ఉంటారు కదా కొంతమంది వ్యక్తులు మోకాల నొప్పులని రాజ లేవట కపోతారు కాబట్టి ఐదుగురు ఎత్తు బంగారాలు నడుచుకుంటచ్చి మిగతా వాళ్ళు మిగతా ఈ బుట్టాలు ఉంటాయి కదా బంగారం అవన్నీ ఆ కొని నడవలేని మన అమ్మమ్మలు నానమ్మలు మేనత్తలు ఉంటే వాళ్ళు పట్టుకొని ఇంటికస్తారండి
ఇది మన తెలంగా ఇది ఈ పండుగ అనేది మన తెలంగాణలో సంంప్రదాయం అండి ఇది చేయడము
తెలంగాణలే కాకుండా మన ఏషియా ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమవసారవత
హవునా అండి
ఆ
అతి పెద్ద గిరిజన జాతర
మ్ ప్రపంచంలోనే దగిరి
ఇది ఎప్పుడెప్పుడు ఉంటదండి ఇప్పుడెప్పుడు అంటే ఎన్ని నెల ఎన్ని మాసాలకు ఒకసారి ఎన్ని నెల ఒకసారి చేస్
మగ్గాలకు చేయరండి రెండు సంవత్సరాలకు ఒకసారీ. ఈ జాతర మహా జాతర కుంభమేళ అంటారు గూడా
అహా కుంభ మేళ అంట్ర
కుంభ మేళా గూడా అంటారండి అంటే ఇలాంటి జాతర ఎక్కడా జరగదండి పెద్ద జాతర అతి పెద్ద జాతర ఇది.
ఇప్పుడు అమ్మ్ అమ్ అమ్మవారికి గుడి ఉన్నద అండి అంటే దైవస్ తనం ఉన్నదాలా
గుడి లేదు గోపురం లేదండి అది ఒక అడవిలో అరణ్యంలో ఒక గద్దెల రూపంలో వెలిసింది, వంక కట్టెలతో నిలబెట్టారు అమ్మవార్లను.
అంటే గుడి ఉండదా అండి గుడి తలుపులలా ఎం
పోని లే తాళం లేదు తలుపు లేదు గుడి గోపురం ఏది లేదు
అహ్ అంటే అన్ అంటే అందులోనే ఉంటారు అన్నట్టు అమ్మవారు.
ఆహ్ అమ్మవారు అందులో ఉంటారు నీడ ఏం లేదండి వర్షానికి తడ్సుతాది అమ్మవారి అమ్కి ఏమి ఉండదు అట్లాంటి.
ఆహా ఎక్కడ ఉన్నాదండి ఇది.
మేడారంలో ఉన్నాది ప్లదన పెద్ద జాతర అయితే మేడారంల ఇగ కాకపోతే అ అంతట ఊరు ఊరుకు అంతటా గూడా గద్దెలు అమ్మ వాళ్లను మొక్కుకుంటారు నిలబెట్టుకున్నారు పెద్ద పూజార్లు ఎంత దూ రం అందరు పోలేరు గదా ఏజ్ అయినా వాళ్ళు. దగ్గర పాట్ లో కుడ కొందరు వెళ్తారు చేత గాని వాళ్ళు
ఇప్పుడు మనం మే ఇప్పుడు మన మేడారంమ అం టే ఇది మన ఎక్కడ వస్తదండి
మేడవరం మొదట మేడరం అంటే తాడ్వాయి మండల్ పస్రా ఏటునగరం దగ్గర ఉంటందండి.
అహా అంటే ఈ ములుగు వరంగలా ఆటస్
వరంగల్ డిస్ట్రికు కాకపోతే తాడ్వాయి మండల్లో వస్
తాడ్వాయి మండల్లో వస్తది అప్పుడు అప్పుడు మరీ భక్తుల గురించి మనకు అన్ని ఉంటాయ అండి అగ స్నానాలు ఎట్లా ఉంటాయ్ స్నానాలు చేయలి.
అ న ఆ భక్తులకు ఇబ్బంది లేకుండా అన్నీ ఉన్నాయి ఎందుకంటే పోతే మనం సమ్మక జాతర పోతాం కదండి. బస్ లో పోత బస్ చూడ్ర సమ్మక మేడారం జాతరక్ పోవాలంటే బస్ ఇంత ఇంత తక్కడదిగిన తర్వాత ఆట్ టలు ఉంటయ్ ఎందుకంటే సమక్క జాతన అంటేనే డబుల్ లాగేజ్ ఉంటది మనకు
ఇప్పుడు మరి అమ్మవారిని. మన పూజలప్పుడు ఎలా తీసుకురాస్తనండి ఊరేంపు ఊరేగింపుగా అనేది తీసుకొని వస్తారా
ఆ పసుపు కుంకుమల భరణి రూపంలో అమ్మవారిని గద్దెకు తీసుకొని వస్తారు పూజారులు కొద్దేలు పసుపు కుంకుమ భరణి రూ పంలో ఉంటారు
ఆ భరణి రూపంలో తీసుకొని వచ్చి అమ్మగా అమ్మవారిని గద్దెల పైన పెడుతుంది
ఆ దేవైనా ప్రతిష్ఠింపజేస్తారు పూజార్లు వాళ్ళ గిరిజన ప అరోది
అ భక్తులు చానా వస్తారు
ఓ వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో వస్తారండి మళ్ళీా బంగారాన్ని మేము ఇంటికి తీసు కస్తాం కదా అండి బంగారాన్ని ఇంటికి తీసు చ్చిన తర్వాత అమ్మవార్లకు సమ్మక్క తల్లి ముంగా అ బెల్లం పుట్టాలు బంగారం నిీలువెత్తు బంగారం పిల్లలు అది పెట్టిన తర్వాత అక్కడ కొబ్బరిెండు కొబ్బరికాయలు అటు కొంచెం ఇటు కొంచెం బంగారం మళ్ళా విడిగా కొని కూడా పెట్టి పెట్టిన తర్వాత మ అల్లా ఏం చేస్తా అంటే ఒక కోడి పిల్లను కోసుకున్నామండి మ మేం మొక్కు కున్నాంమంటే మేక అని పిల మేక తోటి చేద్దామని ఉన్నా మే మేకనే చేస్తాం కాకపోతే ఒక మేక లేదని కొ పిల్లని కూడా కోసుకున్నాం
ఆహా మే
వాళ్ల పిలుచుకొని అందరికీ భోజనం పెట్టాము సాయంత్రం వేళలో
సాయంత్రం వేళల్లో భోజనం చేసి పెట్టారు అలా
ఆ అమ్మవార్లా కల్లుషా క్కలు బెల్లం శాఖలు సమర్పించుకుంటామండి మందు అది ఉంటది కదా ఏదో ఏదో అమ్మ వాళ్లకు ఇప్పతి
చిన్న బంధువులు అంటే మందు మందు త్రాగుతారా అండి
కొంతమంది అందరు తాగరు కదండి కొంతమంది తాగుతారు కొంతమంది తాగిన వాళ్ళలకు పోస్తారు లేకుంటే మామూలుగా అన్నం
మరి పిల్లలకు మరి మరి పిల్లలకు కో ఆడవారికి
థమ్సప్ లు స్ప్రైట్లు తెల్లగాళ్ళు
ఆ ఇవి ఇవి ఇవి వాళ్ళు తాగుతారా అండి వాళ్ళ ఇష్ట ఇష్ట వాళ్ళ ఇష్టాన్ని బట్టి
తాగినోళ్ళు అయితే తాగుతారు తాగని వాళ్ళు అయితే తాగరు
తాగిినోలేయితే తాగుతారు తానోళయితే తాగరు
అందరికి ఇష్టం ఉండది కదా
ఆ అవునండి సరే అండి మీతో మాట్లాడే నాకు చాలా సంతోషకరంగా అనిపించంది వచ్చినది చ చ చానా వివరాలు చెప్పారు మీరు సరే అండి